శ్రీజ ఎంతసేపు రింగ్ అవుతుంది నార్మల్గా కాలు
ఏ నాకు తెలీదు
తినేక్ పోతానవా
తిన్నే తినేక్ పోవడప్పుడు కూరది కుక్కర్ ఉంటది కదా కూర పెట్టె టిప్ అది నాకు తీయడం రాలేదు నాక్ దాంట్లో పడిపోఇంది ఇంగ అక్కనుంచా ఆ అక్కకి హింది పంజాబీ తప్ప ఇంగ్లీష్ రాదు వంట చేసే అక్క కద
మ్
హెల్ప్ అంటే హెల్ప్ వాట్ క్యా క్యా అంటుంది మన మన ముద్ద చూపించ మల్ల అర్థమైంది
ఆ
మనం తీసి ఇచ్చింది
నీకు హిందీ రాదు వాళ్ళకి తెలుగు రాదు ఇంగ్లీషు రాదు
పంజాబీలో మాట్లాడుతుంది ఆ యక్క హిందీ నే రాదంటే
హా హా అవును అక్కడ సినిమాలు చూసేకేమి థియేటర్స్ ఆట్లేముండవా
ప్లేసెస్ సూపర్ ఉన్నాయమా అంటే కొంచెం మనం ధూలేషాలు ఎక్కువేస్తాం కదా వాటికి రిలేటెడ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి రివర్ డ్రాఫ్టింగ్ బంజీ జంపింగ్ ఇంగ జిప్పు అయిపో అట్లు పోయి ఆ అది ఇం చాలా చాలా ఉన్నాయి మా అట్లాంటివి రివర్స్ బంజ్ జంపింగ్ వా ఏమన్నా నా పో అంటి ఇంగేవరున్నరు చెప్పు
ఎవరు కావాలి నీకు చెప్పు
నేను ఓకదాన్నే ఎట్ల పోతావా
మ్ మళ్ళ సరే ఎంతెంత కాస్ట్ ఉన్నాయి అవి
మ్ బంజీ జంపింగ్ కొంచెం ఎక్కువే మిగిలినవి తక్కువే ఉంటుంది కానీ కొన్ని ఒక ఫోర్ అవర్స్ జర్నీ చేయాలా
ఆహా
మ్ అదొకటే కాదు ఇడా క్లాస్ెఫంగ్కి పోదామన్నా కూడా మనిషి లేరు నాతో మనం పోద పోయినం కదా చిక్ పెట్కి అట్ల
అ
ఇడింగా తక్కువ దొరుకుతాయంట కానీ ఎవరు లేరు
పిలవాల్సింది పవన్నీ
బాగోదు లేమ్మ
హ వాడేం అనుకోడు నాకు తెలిసి మీ మేగనానే అనుకుంటుంది
మా మేఘనతో బ్రేకప్ అయింది
అయినా కూడా అనుకుంటుంది
మా కానీ వాళ్ళ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు మమ్
మ్
మ్ అది రియల్ బేకప్ అది రియల్ బేకప్ మ
మ్ వాడు ట్రూ ఆ పిల్ల కాదు
అవునమా నా నాకు ఆ డేస్ లో ఉన్నప్పుడే చెప్పాలనిపచ్చింది పవన్ బ్రో ఉన్ ట్రూగా నాకనిపించినాడు కానీ మనం మేగనకు ఎందుకు పడినాడు అనేసన్ ఫీల్ వచ్చింది అ
అప్పుడు పిల్ల బచ్చ ఎషాలు కదా
మా నిజంగానే అబ్బాయిలు డెసిషన్ మేకింగ్ లో చాలా వీక్గా ఉంటారమ్మా ఎవర్కి బడితే అల్లక్ బడిపోత్
ఇట్లాంటోళ్ళకే ఇంకా ఎక్కువ పడేది
మ్ మమ్ముల్ని చెప్దామని వచ్చింది మ్ సెట్ కాదు పవన్ వదిలేయని కానీ నాకు అంత సిన్ లేదు నాక్ అంత తింన్లేదప్పుడు ఇప్పుడు ఏడుస్తున్నారు
నీకు చెప్ అంటే అ పిల్ల టాపిక్ ఒకసారన్న ని దగ్గరోచ్చిందా
అదేమా జనరల్ గా రాదు ఆ వాళ్ళు వాళ్ళు మట్ ట్లాడుకుంటూఉంటే మా డిప్లమా ఫ్రెండ్ గురించి వచ్చింది ఆ టచ్ లో ఉన్నారా అందరు అని అడిగినను పవన్ బ్రో నాకు అర్థమైంది అది అది మేఘన గురించని మ్ మరినాలో వేరే వాళ్ళేవరో టాపిక్ స్టార్ట్ చేసింటే మళ్ళా నేనే ఏం మాట్లాడలేదు గమ్మునున్నా మళ్ళా అడిగినాడు ఏదో మాట్లాడుతున్నాం అని చెప్పి టచ్ లో ఉన్నార అందరు అన్నాడు మోస్ట్లీ అన్నా కండ్లో నీళ్ళు కారుతున్నాయి పవన్ బ్రో కి
మ్ అప్పుడే
మ్ అవును నాకు కూడా కొంచెం బాధేసింది బాగున్నారంటనా అన్నడు కల్ వాటర్ తుడుచుకొని అది నాకు మాత్రమే అర్థమైం ది ఏ వాళ్ళ వల్లతో నీకేం రే రా
ఇంగ్ ఏంటి వీల్ ముగ్గురు
మ్ వాళ్ళకి తెలీదు యాక్చువల్ గా అమ్మ మాకిద్దరి ముందే తెలుసు అని
మ్ మ్ ఎట్లా జెప్తడు చెప్పు వాడు
మళ్ళ చెప్పినాం సేమ్ కోచింగ్ రా తెలుసు ఈ పాపనకు ముందే అని
మ్
అంటే ఎక్కడి నుండి వచ్చినావ్ అని అడిగినడు మ్ ఎస్వి మెడికల్ కాలేజ్ దగ్గర ఒక రూమ్ మ చెల్లి వాళ్ళది అక్కడ నుండి వస్తున్నా అంటే రైల్వే స్టేషన్ నుండి ఎస్వి మెడికల్ కాలేజ్ ఎంత దూరం తెలుసా అన్నాడు మల్ పవన్ బ్రో తిరుపతంతా వాల్దేలేరా మూడు సంవత్సరలు ఇన్నే తిరివాళ్లకు తెలుసు బనే అన్నాడ్ నీకెట్ట కట్టా తెలుసు ర అం టే అప్పుడు కోచింగ్ ఇన్నే చెప్పిన
మ్
మ్
తింటాన్నవా
మ్ నువ్వు
నేను కూడా లేద్ ఇంగ తింటాన్న ఎం పెట్టినారు మీకు
మ్
ఏం పెట్టినారు అంటున్నా
మ్ రైస్ పెట్టినారు అది బటానీలు ఉంటారు కదా కానీ గ్రీన్ కలర్ వి కాదు ఇంోటి బుడ్డసేనిగల
బటానీలా కాదు బుడ్డసెనిగలు
మ్
మ్
అది కూరా
మ్ రసము పప్పు ఇట్లాంటియి దొర్
మా ఏం మాట్లాడుతున్నావ్ మా రసం చాన్సే లేదు మ్ ఫోన్ మార్చినవా
లేదు ఇంగ మార్చింటే మీక్ చెప్పింట కదా
దీపవళిక
అప్పుడు కూడా డౌటే నేను అడగను ఇంకా ఇంట్లో
ఏమైంది
హుమ్ ఏవేవో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాకు అవన్నీ మొన్న చెప్పింది మమ్మీ అందుకే అడిగినప్ ట్టే తీసుకునేసి ఉండొచ్చు కదా నువ్వు ఇప్పుడు చూడు ఎంత ఎంత ప్రాబ్లం అయిపోయిందని మొన్నంతా నగల్ కూడా ఎత్తుకుపోయి బ్యాం ఇట్లో పెట్టేసి డబ్బులు తీసుకొని ఏందేందో చేస్తారు వాళ్ళు వాళ్లు
పర్లేలేమ మనం సెట్ చేస్తాం గాని కష్టపడుదాం గాని ఏమై
మ్ అయినా నీనేం అనుకోలే అస్ పోన్ ఇప్పుడేం కావాలని నేనెప్పుడూ అడగలే
మ్
నేను ఫస్ట్ నుంచి ఒకటే అనుకుంది చెప్పిన కదా బీటెక్ అయిపోతే నేను ఫో అదే కొత్త ఫోన్ నా డబ్బులతోనే కొంటాననేసి
మ్
ఇంకా అద్ అట్లే అయ్యేటట్టుంది
పర్లేలేమా ఏం ఇంగెంత ఎన్ని డేసుందని నువ్వు జాబ్ చేస్తే మన ఇంగంతా సెటిలే
మ్ భయమేస్థంది
లైఫ్ మీదనా
లైఫ్ అంటే కాదు ఈ చుట్టుపక్కలోళ్ళు ఏమంటారో అని జాబ్ రాకపోతే ఇప్పుడే డాడీని ఓ ఫైన్ ఇయరా ప్లేస్మెంట్ స్టార్ట్ అయిపోఇంటాయి ఏమ్ అప్పుడే జాబ్ కూడా రాలా నీకు అంటున్నారు
మ్
ఫైన్లీయర్ అంటే ఈ మాటన్నారు
ఇంగ ఫైనల్ ఇయర్ కు పోలేదంకుల్ అని చెప్పాలి
ఆహా మీకు త్రీ టూ నుంచి స్టార్ట్ అయితాయి కదా ప్లేస్మెంట్స్ ఇట్లే చెప్పిన అట్లా చెప్తే ఇట్ట చెప్పినాడు
మ్
ఇంగ చెప్పు దానికి ఏం రిప్లేఇయ్యాలి నేను
వాళ్ళకిేం తెలుస్తది మా మన సిచ్యుయేషన్స్
ఇంకా ఏంటంటే మిర్చ్ ఫేమస్ కదా ఈ సైడ్ అంతా ముందంతా క్యాంపస్ సెలక్షన్ బాగ గోస్తానింది అట్లా మిడ్ ఇే కదా మిడ్స్ లో బాగోస్తాయింటాయి నీకే ఇంకా ఏంో వచ్చుండదు అని అంటారు నేను చెప్పా కాలేజ్ లో ఏం రాలేదన్నా కూడా వాళ్ళు నమ్మడంలే
మిడ్స్ లో రాలేదండి చిట్ పక్కలో ఉన్నాం మనము మనం తప్ప చదివేవాళ్లు తప్ప
ఇంకొదిలేసిన ఇగ ఏమైతది గానీ లే అని
అవన్నీ ఎక్కువ తీసుకపోదులే గకులే ఇప్పుడున్న ట్రైనింగ్ చూస్తే సరిపోతది దీన్ని క్లియర్ చేయడానికి
అవును రిజల్ట్ ఏమైంది మొన్న వచ్చిన్నాయి చూసుకున్నావా
చుష్నా ఎయి పాయింట్ పై వచ్చింది మ ఎ ఎస్జిపి ఆ
నాకు సెవెనోచ్చినాయి ఎంబేడేడ్ లు సచ్చినోడు సెవన్ వేసినాడు గుండు పలుగొట్టేయలనిపించింది ఆయన్ని
వైర్లెస్ లో సెవెన్ వచ్చిందిమన
అసలు ఎట్లేస్తడాయినా మిడ్డు బారాష్నను సెమ్ము బారాశ్నను ఏడెట్టేష్నాడో వంద రూపాయలంట రికర్షన్ పెట్విస్థంద
అవునా మాకు వైర్లెస్లు పెట్టినా కూడా రాదు
రీ కౌంటింగ్ కి హండ్రెడ్ అని చెప్పినాడు సిఆర్ నోటిఫికేషన్ కూడా పెట్టినాడు పిడిఎఫ్
మ్
కానీ ఆ రీవెరిఫికేషన్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది కదా మా సిఅర్నాడిగితే రెండు ఒకటే అని చెప్పినాడు
మ్
సరేలే మండే పై కనుక్కుందాంలే అని ఇంక గమ్మునే ఉన్నా
అ
పెట్పించేదోద్దా
పెట్టిపియ్యి అనుకున్నావు కదా మళ్ళి
అం
వంద రూపాయలతో నువ్వేం చేసేస్తావు చెప్పు ఓసారి బయట పోయి జ్యూస్ తాగిన కుడా వం దైపోతుంది నీకు
మ్ ఈ సరి సున్నకు నైన్ పాయింట్ టూ ఓ త్రీ ఓ వచ్చింది రోజుకి నైన్ పాయింట్ త్రీ సున్నకి నైన్ పాయింట్ టూ అనుకుంటా
మ్
కి ఎయిట్ పాయింట్ ఎయిట్ నాకు ఎయిట్ పాయింట్ ఎయిట్ శాలినిది చూళ్ళేదు నేను
ఆ యమ్మిది ఎప్పుడు తప్పే వస్తది కద మనం కొట్టిన కూడా వేస్ట్ టైం వేస్ కొట్టి కూడా ఆ రిజల్ట్ వచ్చిన రోజే మాకు గొడవ జరిగింది నాకు షూగాయ్ రిజల్ట్ గురించి కాదులేమ్మ ఏం గొడవ జరిగింది హా మా మల్ని నితిన్ గురించేమా
వాడికి ఏంటంట నొప్పి వాడేమన్న నీ బాయ్ ఫ్రెండా
కా
ఏం చేస్తున్నారంట ఇప్పుడు వాడు వాడేం చేస్తున్నాడంట
ఎవరు నితినా సుకయా
ఇద్దరు
నితిన్ కాలేజ్లో ఉన్నాడు. ట్రైనింగో ఏదో జరుగుతు తుంది మనలానే దానిక్ అటెండ్ అవుతున్నాడు. సుకాయ్ సప్లీల్ రాస్కున్నాడు. మ్ మొన్నట్తో మొన్న ఇంటికచ్చిన్నాడు థర్టీన్ డేస్ ఉన్నారు మళ్ళ డి డిజిటల్ లాబ్ ఉంటే సప్లీ దానికి పొయినాడు. మన ఇప్పుడు తిరుపతిలో గానీ ఇంట్లో గాని ఉండి ఉంటారు.
తిరుపతిలో ఏం వాడికి
ఫ్రెండ్స్తో దాహం నేర్చుకోనీకి పోయినాడు.
దానిక్ తిరుపతిక్ పోవాలా
వాళ్ళు ఉన్నారంట.
అవును ఈ మనోజ్ గాడు జావాక్ పోతున్నాడు. ఈ గురుబుచ్చోడు పైథాన్ కొస్తన్నాడు.
స్టోరీ ఆ పైథాన్ పైథాన్ తీస్కున్నానండి గురుబుచ్చోడు. నే నువ్ మాత్రం పైథాన్ తీస్ కొని నీకు చంపక వాయిస్తారా అన్నాన్ ఏంరా నా ఇంట్రెస్ట్ అది అన్నాడ్ ఏ మన ఇద్దరం ఒకే క్లాస్లో నేన్ మన నువ్వు క్లాస్లక్ పోవ్ నేను పోనురా మూస్కొని వేరేద్ తీస్కో అని చెప్పి మోకాన ఇడంటా
ఎవరు?
గురుబుచ్చోడు.
ఆహా అందుకేనా మనోజ్ జావా తీసుకున్నాడు. లేదు వాడు పైథాన్ తీస్కునీ ఉంటాడు.
కెళ్తున్నారా అవును గురుబుచ్చోడు వస్తున్నాడు క్లాస్లకి
అంటే వీక్ స్టార్టింగ్ వీకెండ్ లీవేస్తాడు మీత రోజుల్ వస్తాడు. పార్ల బానే వస్తున్నాడు రెగులర్గా
మ్ ఆ ముగ్గుర్గ కొంచం సీరియస్ ఉండేదుంటే వాడికే
నే షాక్ ఒక రోజు